ఎక్కడున్నారు?
హలో
హలో ఎక్కడున్నారు మీరు?
ఇంట్లోనె
ఓహ్ బైటికెల్లారా? ఇంట్లోనే ఉన్నారా మీరు? ఆ ఇంట్లోనే ఉన్నారా మీరు అని అంటున్నా ఆ బయ్ బయట ఉంటే డిస్టర్బ్ అవుతుంది అందుకె అడుగుతున్నాను.
ఓకె ఇంట్లోనే ఉన్నా.
యుఎస్ అన్నారు
కాలి నార్మల్. వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని కూర్చున్నాం.
మ్ హు లంచ్ అయిందా?
తిన్నామండి మీరు తిన్నారా?
నా తిన్నా మీరు మీ మీరు మీరు తిన్నారు కదా!
యా తిన్నాం. ఏం సరిలె ఏంచెస్ స్పెషల్ ఈ రోజు?
బెదు మాది
ఓకె
మ్ హు నెన్ బయటికెల్లే పనుంది. తిను
లేదు
బయటికి వెళ్తారేమో అని అనుకున్నాను
ఎల్లాలని లేదు
బయటికి వెళ్తారేమో అని నినే అందుకే ఇప్పుడే కాల్ చేశాను
ఓకే ఎటు లేదండి ఖాళీ ఎ
ఉహూ ఏమన్నా వాట్ ఇప్పుడు ఏమన్నా బిజీ కాదు కదా మీరు
లేదు
ఇంకా ఎక్కడన్న పొయేసైన
ఓకే ఏం చేస్తున్నారు మీరు
ఇప్పుడే వర్క్ అంతా అయిపోయింది ఇప్పుడే ఇలా కూర్చున్నాము అంతే కాల్ చేసాం
అ నువ్వు ఏమన్నా జాబ్ చేస్ ఇచ్చారు లేదా హౌస్ వైఫ్ అని
నిను హౌస్ వైఫ్ నే అంటే మాకు చిన్న పాప ఉంది కాబట్టి జాబ్ చేయట్లే మా హస్బెండ్ జాబ్ చేస్తారు
ఓకే
ఇంట్లొనే ఉంటా ఇంట్లొ పాప తోటి ఇంట్లో పనితొటే సరిపోతుంది డే అంత అంత లేదు అండి మా పాప కొంచెం పెద్దగా అయినాంక అప్పుడు వెళ్ళడానికి చూస్తా
ఓకే
మీరు మీరు చదువుకుంటున్నారా
అవును
మీరు ఎంత మంది బ్రదర్స్ సిస్టర్స్
మేమం ఇద్దరం మాన్దేలే
మ్మ్ మనం వయిగా
అవునండి
మీరు కూడా ఏదన్నా నార్మల్గా వర్క్ ఫ్రమ్ హోం ట్రై చేసుకోవచ్చుఇంట్లోనే ఉంటున్నారు కదా
ఆ ట్రై చేయాలి చేస్తున్నాం లైక్ ఇంకా అన్ని రాలే మనకి లైక్ మనకి బెనిఫిట్స్ ఉండేటట్టు ఏం రాలేదు అని
అసలు చానా కష్టమే పిల్లలని కూడా కానీ అసలు అదే చాలా ఇబ్బంది అయితుంది అ ఒకసారి చూసాను కాని కొంతమంది అందులో రియల్ ఏదో ఫేక్ ఏదో తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది అయితుంది చూడ్డానికి
అవును
కొన్ని నమ్మేలా ఉన్నాయి కొన్ని నమ్మేలా లేవు
అవును
ఇంకా బయటికి వెళ్ళి చేయడం బెటర్ అనిపించింది
ఉ
కొంత మంది మళ్ళీ ఫేక్ ప్రొఫైల్స్ కూడా ఉంటున్నాయి వాటిని వాటి వల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వ ఇప్పల మల్ల
కొంతమంది బడ్జెట్ అడుగుతారు కొంతమంది లైక్ వర్క్ ప్రాసెస్ అంతా చెప్పి వర్క్ చేసినాక లైక్ పేమెంట్ గాని రాలేదుకుంటే చేస్తున్నారుని
అవును అవును అవునండి చానం ఉంది సోషల్ మీడియాాల ఫ్రాడ్ చాలా ఇబ్బంది అయితంది కనీ లో కాలీ టై లో అనిపిస్తుంది కదా బోర్ కొడుతుంది ఏదో ఓడి చేస్తామో అంద అది అని విడాలింగ అ
మీకు ఎట్లాంటి ఫుడ్ అంటే ఈ ఏమండీ
ఆమ స్వీట్ స్వీట్ నాచుదది వి
నార్మల్గా మీరు బయటి ఫుడ్ ప్రిఫర్ చేస్తారా లేదా హోమ్ ఫుడ్
అతే చాలా తక్కువ
బయట గూడ్స్ లలో ఎక్కువ లైక్ స్ట్రీట్ ఫుడ్ ఇష్టమా లేకపోతే రెస్టారెంట్ కాస్ట్లీ హై రెస్టారెంట్స్ ఉంటాది అది ఇష్టమా
ఆ మరి అంతే ఏం లేదు నార్మల్ హెల్దీ హెల్దీగా ఉంటే చ చల్ అంతా జంక్ ఎక్కువ అవాయిడ్ చేస్తా
ఒకే ఇంట్లేమన్నా కొత్త ఫుడ్ స్ ఫ్రైస్తా నాకు స్పైసీ ఫుడ్ ఇష్టం
జంకు చాలా వరకు అవాయిడ్ ఏ చేసాం
ఓకే హోమ్ ఫుడ్ ఇష్టం అయితే మీకు
హోమ్ ఫుడ్ ని మాక్సిమం ప్రిఫర్ చేస్తాం
కొత్త లైక్ ఎప్పుడు ట్రైే చేయని ఏమన్నా హోమ్ ఫుడ్ ఐ చికెన్ ట్రై చేసారా మీరు
ఇంట్లో అంటే నిన్ననే ఒక రెసిపీ అయితే ట్రై చేసాము ఓకే బానే వచ్చింది స్పైసీ సీది అధి అది బానే ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది
ఓకే మీకు ఫ్లవర్స్ అంటే ఏమనా ఇష్టమా ప్లాంట్స్ ఫ్లవర్స్
ఆ ఇంట్లో మా ఇంట్లో చెట్లు చాలానే ఉంటాయి బానే
లేల చెట్లు నా తారా మంచియా
ఆ ఇంట్లో అందరుూ మాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా బాగా ఎక్కువగా పెంచుతా ఉంటారు
ఫ్లవర్స్ లో ఎట్లాంటి టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఇష్టాము మీకు ఎక్కువ
బాగుంటాయి అన్ని బానే ఉంటాయి అన్ని బానే మ అన్ని బానే పెంచుతాం చాలా అన్ని బానే స్పెసిఫిక్గా ఇది అని ఏం లేదు అంబార్లో మీర ఎటైనా వెళ్దాం అనుకుంటాలా
లేదు సమ్మర్ లో ఎక్కువ ఎండలు బట్టి చాలా టెంపరేచర్ హై ఉంది కదా సూయింట అనప్ప టామ అనుకుంటున్నాం
బెటర్ చ ట్రికి వెళ్తే బెటర్ కొంచెం కూల్ ఉన్న ప్లేసెస్ కి కొంచం వెదర్ చేంజ్ అయి ట్టు ఉంటుంది
ఇక హై టెంపరేచర్ ఉండే సరికి ఇట్లా నార్మల్ గా కొద్ది సెపట్ల్బయటికి వెల్లోచైనా కూడా కొద్దిగా డిహైడ్రేట్ అయిపో
అవును ఒక సీజన్ చాలా వరకు వాటర్ లిక్విడ్స్ అవన్నీ హై తాగుతూ హైడ్రేట్ చేసుకోవాలి కాని బాడీ డిహైడ్రేట్ అయిపోతుది నాలు వస్తా జానాలా
అవున
ను అవాయిడ్ చేసి ఫ్రూట్స్ స్పైసీస్ కూడా ఎక్కువ తినద్దు ఈ సమ్మర్ లో ద స్టమక్ పెయిన్ లాంటివి అసిడిటీ బాగా తొందర వస్తాయి అలావరకు ఫ్రూట్స్ వాటర్ లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి ఆయిల్
ఆ ఇగా ఇప్పుడు ఈ సమ్మర్ లో వా ఎట్లామలం కీరా వస్తే కదా వాటర్ కంటెంట్ ఎక్కువన్న ఫ్రూట్స్ వాటిని ఎక్కువ తీసుకుంటున్నాం
చాలా వరకు ప్రిఫేర్ చేయాలి
ఓ లైక్ నార్మల్ జ్యూసెస్ గానీ లైక్ న్చురల్ జ్యూసెస్ ఫ్రూట్స్ నుంచి ఉంటే వి అవి కన్స్యూమ్ చేస్తూ ఉంటాము ఈ బాడీ ని డిహైడ్రేట్ కా చకుంటా చూసుకుంటూ ఉంటాము
ఆవును కొంతమంది చాలా వరకు వాళ్ళకు సీజన్ తో సంబంధం ఉండదు ఊరికే జంక్ ఫుడ్ స్పైస్ ఫుడ్ తింటూనే ఉంటారు
అవును
చాలా హెల్త్ ఇష్యూస్ వస్తా ఉంటాయి దాని వల్ల వాళ్ళు చెప్తే వినరు మళ్ళీ మస్తు ఇబ్బంది వస్తారు దాని వల్ల
మాక్సిమం ఇ పిల్లలు వాళ్ళు అళగన్నారు కదా వాళ
కూడా బయట ఎండలో ఓనివద్దు ఇప్పుడు ఇంకా
అ
మీకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా మీ దగ్గర్లో
లేదండి
హ
నార్మల్గా మీమ స్పర్ట్స్ ఇస్తామా గేమ్స్ కాని
ఇ పంట మీీకా పర్దు
ఇండోర్ గేమ్స్ గానీ అఔట్డోర్ గేమ్స్ గానీ
ప్రిఫర్ ఔట్డోర్ గేమ్స్ తక్కువ
ఓకే
ఇండోర్ గేమ్స్ మాక్సిమం ఆడుతూ ఉంటాం మేము అప్పుడప్పుడు ఇంట్లోనే పిల్లలు ఉన్నారు కాబట్టి పా పిల్లల తోటి ఇంటి దగ్గర ఆడుతూ ఉంటాం
అఓకే
మీ మీ ఇంట్లో చిన్నపిల్లలున్నారా
లేదండి
మీ బ్రదర్ అన్నారు బ్రదర్ కూడా మీతోనే ఉంటారా తను వేరే దగ్గర ఉంటారా హలో
హలో
మీ బ్రదర్ మీతోనే ఉంటారా లేకుంటే వేరే దగ్గర ఉంటారా అంటున్నా
లేదు అందర మేము కలిసే ఉంటాం ఫ్యామిలీ అంతా
జాయింట్ ఫ్యామిలీ నా మీది ఉంటాయ్ మరి స్మాల్ ఫ్యామిలీయా
యా
ఈ కాలంలో జాయింట్ ఫ్యామిలీ చాలా తక్కువ
అవును ఎక్కువ నార్మల్గా ఎవరిది వాళ్ళే జూసుకుంటారు
ఈ జనరేషన్ చాలా కొన్నా ఏంటి
చేంజ్ అయి జాయింట్ ఫ్యామిలీస్ ఈక్వల్ ఇవ్వ
ఆ చాలా వర్కు
ఫుడ్ ఇష్టమా లేకపోతే నార్మల్ వెజ్ ఏనా మీరు నాన్ వెజ్ ఆర్ వెజ్
రెండు దింటాము వెజ్ నాన్ వెజ్ మిక్స్ తింటాము్ వెజ్ చాలా వ సార్ చేస్తాం నాన్ వెజ్ ఇప్పుడు బాగుండట్లేదు బయట అంతా వాటికి ఇంజక్షన్స్ ఫుడ్ అంత బాండట్లే కదా నాన్ వెజ్
సీ ఫుడ్ మరి లైక్ ఫిష్ చేగాని క్రాబ్స్
ఉ ప్రాన్స్ ఎక్కువ తింటాం సీ ఫుడ్ ఫిష్ ప్రాన్స్
వచ్చ మీకు సి ఫుడ్ కుకింగ్ చేయడం నార్మల్ గ
ఫ్రాన్స్ ఫిష్ ఉ ఎక్కువగా కుక్ జేస్తా అ అర్థం గాలే
ఈ మధ్య ట్రై చేసారా కుకింగ్ సీ ఫుడ్
చాలా రోజులు అవుతుంది సీ చాలా రోజుల అవుతుంది తీ తినక ఒక వన్ మంత్ బ్యాక్ తిన్నాను
ఓకే
తినాలింకా ఒకసారి మళ్ళీ చాలా రోజుల వస్తుంది
మట్టి
సరే అండి కొంచెం వర్క్ ఉంది మళ్ళీ జేస్తా అలాగ థ్యాంక్ యూ
ఓకే